హలో హాయ్ండి
హాయ్ బాగున్నార
బాగున్న మీరు బాగున్నారా
తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
అవును తిన్నావండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇవాళ కూలుకులు వేద్దరు ఉంది కదా. బయట చాలా బాగుంది మోన్ కూడ్ చాలా బాగున్నాడు కూల్ కూల్ గుంది
అవునా ఎండలు ఎలా ఉన్నాయి మీ సైడ్
చాలా ఎండగా ఉందండి మీ సైడ్లా ఉన్నాయంండి
ఆ ఇప్పుడే మార్చ ఇది మార్చ కా కానీ మే లో ఏప్రిల్ లో ఇలా ఉం టయో అలా ఉన్నాయి ఇప్పుడు ఎండలు బయటికి వెళ్ళలేకపోతున్నాం అస్సలు ఇంట్లో నుండి.
ఇప్పుడే ఎలా అంటే ఎలా అండి ఇక ముందు ముందు ఉండే ముసాల పడుగ.
అ అదే అటిదికా మన్ననే ఏంది అది శివరాత్రి పోయింది
ఉమ్ అదిే వర్షకాలంంలో బాగా వర్ష కొట్టాయి సలికాలం బాగా శలి పెెట్టింది. ఇప్పుడు ఎండాకాలం బాగా ఎండ కొడతాయి అంత సింపుల్.
కానీ ఎండాకాలంలో కూడా వర్షాలు వస్తున్నాయి.
ఎప్పుడు అండి
మొన్న వచ్చింనై మా
ఆ మాకు కొంచం చిన్న పాటి చినుకులు ప డైలే కాని
ఆహా
ఉమ్
మీకు మబ్బులు ఉన్నాయా ఇప్పుడు
ఇప్పుడు లేవు అండి ఎండగా ఉంది బాగా అసలు వాతావరణం వేడెక్కుతుంది ఇంతకు ముందేమో వాటర్ కూల్ ఉంటుండే ఇప్పుడు వాటర్ వేడి అవుతున్నాయి ఉమ్ మీకు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతారా అండి మీరు
లేదండి మేము కుండ తెచ్చుకు కున్నాం మొన్ననే కుండలో వాటరే తాగుతున్నాం ఫ్రిడ్జ్ లో వాటర్ బంద్ చేసాము అండి ఆ అవును అది చల్లగా మంచిగా అనిపిస్తాయి అది హెల్త్ కి బాగ మంచిది కాదు అది సో ఇక మేము కుండ తెచ్చు తేచ్చుకున్నాం మొన్ననే
అది బెస్ట్ మేము కూడా అదే ట్రై చేస్తాం అనుకుంటున్నాం ఆ ఫ్రిడ్జ్లో గిజ్జులో వెజిటేబుల్స్ పెట్టుకోడానికె పనికి వస్తది
హా అంతే మీకు ఏ సీజన్ అంటే ఇష్టం అండి అంటే సమ్మర్ రా వింటార్ రా
సమ్మరే ఇష్టం సమ్మర్ ఏమో ఆ ఓన్లీ నైట్ టైమ్స్ ఇష్టం రైనీ సీజన్ ఏమో వర్షం పడేటప్పుడు ఇష్టం చలికాలం ఏమో హ హ అంత ఇష్టం లేదు
ఏదైనా ఒకటే చెప్పాలి అండి అ ఇట్లా మూడు మూడు చెప్తే ఏట్లా
ఉమ్ ఉ ఎక్కువ అయితే వేసవి కాలమే ఇష్టం బాగుంటది ఎందుకు అంటే ఈ అంటే డే అంతా ఇష్టం లేదు కాని నైట్ అంత చాలా ఇష్టం చందామమ కనిపిస్తది నక్షత్రలు కనిపిస్తయి బయట పడుకొని చిన్నప్పుడు మేము చాలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్లు మా డాడీ వాళ్ళు మాకు ఇట్లా కథలు చెప్పేవాళ్ళు తెలుస్
ఆహా అవును అవును నాకు బాగుంటది
ఎస్
నాకు అలా ఇష్టం బయట పడుకోవడం నాయిస్ వస్తు
ఆ నాయిస్ వస్తుంది కొంచెం క్లియర్ గా మల్లి అండి ఇద్దరు ఇద్దరు మాట్లాడద్దు ఒకరే మాట్ల
ఆ నాకూడా అట్లా బయట పడు పకోవడం చాలా ఇష్టం గాని ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అలా ఎవరు పడుకోవడం లేదు కదాండి ఎవరు ఇండ్ల లో వాళ్ళే ఉన్నారు ఫస్ట్ మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్న ఇప్పుడు ఆ రోజులే బాగుండేవి
ఉండే కాని ఇప్పుడు ఇప్పుడు విలేజెస్ లో వెళ్ అయితే ఉంటదండి అట్లా సిటీలలో ఉండదు కాకపోవచ్చు గాని
లేదు ఇగ అంత ఫస్ట్ అంత ఇప్పుడు అంతా లేదు ఇక ఎవరిది వాళ్ళు అయినా అందరు లోపలనే ఇక పడుకుంటున్నారు బయట అంతా ఎవరు పడుకోవడం లేదు ఫస్ట్ లెక్క
ఉమ్ కూలర్స్ ఏసి తెచ్చేసరికి లోపలనే ఉంట పడుకుంటున్నారు కానీ చల్లని వాతావరణం ఆస్వాదించడం అప్పుడే హాయ్ మనసు ప్రశాంతమైన ట్రే ఉన్న కూడా దూరం అయిపోతది
అవును అమ్మమ్మ తాతయ్య ఉంటే వీళ్ళు కథలు చెప్పుకుంటూ వాళ్ళ పక్కన పడుకొని ఆకాశం నక్షత్రాలు చూసుకుంటూ పడుకునే వాళ్ళం
ఊమ్ అప్పటి రోజులు ఇప్పుడు రావు
అవును ఆ రోజులే బాగుండేవి
ఎలా ఉండేయండి మీరు
మా స్కూల్ డేస్ లో అప్పుడు ఇక ఇప్పుడు ఉన్నట్టయితే అప్పుడు ఉండదు ఎందుకంటే అప్పుడు తెలవదు కదా మనకు మనకు ఇట్లా ఉంటది అట్లా ఉంటాదని అప్పుడు మనకు ఇలాంటి స్ట్రెస్సులు అలాంటివి ఏమి ఉండవు వచ్చినామా స్కూల్కి పోయినమా తిన్నమా ఆడుకున్నమా ఇదే ప్రపంచం మనది
ఉమ్ అప్పుడే మీరు ఏ ఆటలు ఎక్కువ ఆడేవాళ్ళండి స్కూల్ డేస్ లో
స్కూల్ డేస్ లో ఖోఖో కబడ్డీ ఇవి ఆడేటోళ్ళం మళ్ళీ ఇంటికి వచ్చినాక ఫ్రెండ్స్ తోటి లేకపోతే సండే సాటర్డేలు ఇది ఏడు బండలు తెలుసా అండి మీకు మీకు
ఆ తెలుసండి
ఆ అదే ఏడు బండలు ఆడేటోల్లం
ఎక్కువగా మీకు ఏ ఆట అంటే ఇష్టమండి ఎక్కువగా
స్కిప్పింగూ ఏడు బండలు ఏడు బండలే బాగా ఇష్టం ఏడు బండలే బాగా ఆడేవాళ్ళం
ఉమ్ ఇంకా నాలుగు డబ్బాల ఆట కూడా బావుంటది
పులి మేక అని ఆడేటొ ళ్ళు అష్ట చెమ్మా ఇంకా ఎక్కువ ఆడేటి వాళ్ళం సమ్మర్ వస్తే చాలు
అవునండి షెటిల్ ఆడతారా అండి
ఆ సమ్మర్ లో ఇక నైట్ పూట అందరం తిని బయట కూర్చొని షటిల్ ఆడుకునే వాళ్ళం. ఇంటి పక్కన వాళ్ళు మేము ఇ కలుసుకొని షటిల్ ఆడుకునే వాళ్ళం ఎంత నైట్ అయినా కూడా ఆ టైమే తెలిసేది కాదు ఆడుకుంటూనే ఉం వాళ్ళం
అవునండి చాల రోజులు మళ్ళీ రావు
అవును మీకు క్యారమ్ క్యారమ్స్ ఆడే వాళ్ళ
ఆ ఫుల్ ఆడే వాళ్ళం అండి మేము మా ఫ్రెండ్స్ తోటి మా సిస్టర్స్ తోటి మా రిలేటివ్స్ తోటి మా కజిన్స్ తోటి ఏమన్న హాలిడేస్ వస్తే అట్లా వచ్చేసి నన్ను వె వాళ్ళ ఇంటికి వెళ్ళేటొలం లేకుంటే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి మేము ఆడుకునే టోళ్ళం ఫుల్ చి తినార్ పెటోలం
అవును చిట్టేలు మేము గుడా ఆడేవాళ్ళం ఇదేంది దొంగ పోలీసు ఆడేవాళ్ళం
ఉ ఇంకా అంతక్షరి ఆడే వాళ్ళం
అవున అంతక్షరి మ కరెంట్ పోతే అంతాక్షరి ఆడే వాళ్ళం
హుమ్ మస్తు అనిపిచేది అప్పుడు
అవును
ఆ రాదండి మీకొచ్చా అండి
డి నేర్చుకోవాలి చెస్
అది పాము నిచ్చన ఉన్ లాడర్ స్నేక్ అది మస్త్ ఇష్టం అదే అది ఆడుతుండే ఫుల్
అది మేము కూడా ఆడుతుండే టీవీలో గుడా అది వాటి మీద ప్రోగ్రామ్స్ వస్తే చూసే వాళ్ళం
హుమ్ మి టీవీస్ లనే ఎక్కువ ఏం చూస్తరండి
ఆ ఎక్కువగా అంటే అప్పుడప్పుడు మూవీస్ ఇగా మా మమ్మీ అయితే సీ సీరియల్స్ మా డాడీ ఏమో న్యూస్
హుమ్ ఏ మూవీ అంటే ఇష్టమండి మీకు బాగా
ఏంటండి
ఏ ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం
హ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టలేదంటే ఫిదా మూవీ ఇష్టం అండి మంచిగ్ ఉంటది అది ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టది. అది మన తెలంగాణలో తీసారు కదా మొత్తం అది లాంగ్వేజ్
హు అందుకని ఇష్టమా
అవును బోర్ అనిపించదు ఎన్నిసార్లు వచ్చినా చూ చూడబుద్దయితది సాంగ్స్ గుడా అన్నీ అవి
మీ సింగరా అండి మీరు
ఏ లేదండి జస్ట్ వింటాను పాటలు పాడను
అవునా మీరు బోర్ కొడితే ఏం చేస్తారండి.
బోర్ కోడుతే టీవీ చూడ్ డం సాంగ్స్ వినడం లేదంటే పడుకోవడం మొబైలర్ మొబైలర్ రీల్స్ చూడడం ఇప్పుడిగా ఏక్కడ చూసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ రీల్స్ రీల్స్ ఖాళీ దొరికితే రీల్సే
అప్పుడప్పుడు
హా ఖాళీ టైం దొరికితే చూస్తామండి.
మరి మీ బాస్ ఏం ఆనారా
హా ఆయన లేనప్పుడు చూస్తాం ఇగా పని లేకుంటే వర్క్ అయిపోయాక
హ్
మీరేం జేస్తారు ఖాళీ టైమ్ లో
అన్ని సదురుకుంటా ఉండడం. ఏమన్న చూస్తాం. అంటే ఇట్లా మెస్సి మెస్సి ఉంటాయి. గాదా ఏదన్న బుక్స్ గాని మన బోళ్ళు గాని అట్ల ఉంటాయి కదా అది చూస్తా లేకుంటే కాసెపు టీవీ జూస్తా బయటకి వెళ్తా మా నైబర్స్ తోటి మాట్లాడతా అట్లా సంథింగ్ సంథింగ్ చేస్తా
మీరు మెడిటేషన్ చేస్తారా అండి మార్నింగ్ ఆర్ ఈవినింగ్
ఆ చెయ్యాలి అనుకుంట గానీ టైం అస్సలు కుదరం లేదాం అండి ఈవినింగ్ టైమ్ కొంచెం కొంచెం ఉంటే చూస్ చేస్తా మార్నింగ్ అయితే అస్థల్ టైం వీలుం డదు
ఎక్సర్సైజ్ ఇవి మీ ఇంటి పక్క వాళ్ళు వెళ్తారా మీకు అక్కడ ఓపెన్ జిమ్స్ ఉంటాయా దగ్గరగా
ఆ ఉంటాయిండి పార్క్ ఉంటది. జిమ్ కూడా ఉంటది. ఎక్సర్సైజ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు.
హా
చేయొచ్చు. బట్ మేము ఈవినింగ్ టైమ్ లో ఒకవేళ ఫ్రీ ఉంటే మా బాబు ని తీసుకోని ఏళ్తాం. అక్కడికి వోస్తే చెప్పు కాడ్ నే మా బాబు ఆడుకుంటాడు. హ్ మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తాం కొంచెం కోంచెం మీరు జెస్తార ఆండీ. మీకు ఉన్నదా అవైల్బ్లూ గా ఉందా మీకు కు ఎక్కడ
ఏంటండి
ఆ జిమ్ గాని పార్క్ గాని అవైలబుల్ గా ఉందా మీకు
ఆ హా ఉంది దగ్గరన్నే ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తాది మాది సిటీనే అండి
సిటీయే నా
ఆ దగ్గరనే ఉంటది మాకు కూడా వెళ్ళొస్తాం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఖాళీ దొరికితే
అవునా వెజిటబుల్స్ ఎక్కడ కొంటారండీ మీరు
వెజిటేబుల్స్ కి మార్కెట్ కి వెళ్లాాల్సిందే మేము
అవునా మేము డి మార్కెట్ లో వెళ్తాము కానీ నాకు నచ్చావ్ ఫ్రిడ్జ్ లో పెట్టి అన్ని ఉంచుతారు మేము మాకు ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి పల్లెటూరు వాళ్ళ ఇట్ల విలేజ్ వాళ్ళ తీసుకస్తారు వెజిటేబుల్స్ అన్ని
ఆ అక్క
వెనస్డే సండే ఉ అది మాకు సంత అంటారు కదా అది ఉంటది ఆ అక్కడికి మేము తెచ్చుకుంటాం ఇట్లా డి మార్ట్లక వెళ్ళలి హెరిటేజ్ ఉంటది జియో స్మార్ట్ ఉంటది అవి ఇట్లా పెద్దవి ఉంటాయి షాపింగ్ మాల్స్ కానీ దాంట్ల కి ఎల్లం మేమ్ ఓన్లీ గ్రేసరీ సంబంధించి తీసుకొస్తాం
ఆహా పండ్లు కూరగాయలు మాత్రం బయట నుండి తీకొచి
అవునవునండి ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకొస్తాం చూసి మళ్ళ వాళ్ళ ఫ్రిడ్జ్ వాళ్ళు ఎప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి మే ఇంటికి తెచ్చి మన ఎన్నో రోజు మ చూసి తినేసరికి వాటి కి ఉన్న పోషకాలు విలువలు తగ్గుతాయి అవి టేస్ట్ ఉండవి ఏమిండవు అ డబ్బులు పెట్టి ఖర్చు చేయడం తప్ప ఏం లేదు
చూడ్డానికి మాత్రమే బాగుంటాయి కాగానీ లోపల బాగుండవుంతా ఫ్రెష్ గా కనవ
ఇంకా టేస్ట్ ఉండయి ఉండయి
హ
మీర ఎక్కడ తెచ్చుకుంటారండి
మేము కూడా మార్కెట్కే వెళ్తామ అండి మాకు దగ్గరనే ఉంటది మాకు అట్లా సంత అది అని ఏమి ఉండదు కాగాని ఎవ్రీ డే ఉంటది సో ఎప్పుడంటే అప్పుడు ఇక తెచ్చేసుకుంటాం ఏదైనా పన్నీర్ కోసం వెళ్తే అప్పుడే తెచ్చేసుకుంటాం ఇగా అన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్
ఆ సరే ఓకే అండి బాయ్
ఆ ఓకే అండి బాయ్